ఊ బాగుండాం బాగుండాం నువ్వు బాగుండావా
ఊ బాండ ఏం చేస్తన్నావ్
ఏం చైలా మాక్ కాలినే
ఊ తిన్నావా
ఆ ఆ
ఏం తింటివి
పప్పు
ఆ పప్పు తింటివ్యా
ఊ
ఓహో ఎప్పుడు చేసింటివి
అది నిన్నటిది లేమ్మ ఫ్రిడ్జ్ లో ఉండ్యా
ఆహా
నేను మళ్ళా ఈ రోజు ఏం పెద్దగా చేయలేదు లె
ఆహ
నా మనవడు ఇంటికాడ లేడు ఇంకా తాతకు నాకే కదా అని చేయ్యల
ఉహు
ఇంకా
చెప్పల్ల నువ్వే
వాళ్ళకి హిందూపూర్ వాళ్ళకి ఫోన్ చెయలేదంటనే
ఎవరు
నువ్వా ముందు అవును
చేయలేదులె ఏమంటా
అది చిన్నారి అది అడుగుతాంది.
చిన్నారినా ఉహు
ఇలా
ఉమ్
మాతో మాట్లాడలా
ఉ
చెప్తి ఎప్పుడు చేస్తాను ఏమైంది ఇప్పుడు అక్కకి చేయడం లేదే అంటే క్లాసులు ఎక్కువ అయ్యి ఉంటాయి లేమ్మా చదువుకుంటాంటది అని చెప్
ఉహు
హుమ్ అది ఓవ ఏందో ఇంట్లో బ్యాగ్ ఉంది గదా
ఆ
పెద్దదానికి ఇస్తా మీకు ఇద్దరుగా అన్నకు నీ అన్నకు నీకు అవసరం లేదు కాద అది ఏ అన్దు
ఆ వద్దులే ఇచే
దానికి చెప్తి పెద్దదానికి ఇస్ స్తానంటే చిన్నది నాకత్తా అంటంది దాని ఏం చేసేదో
దానికి ఇంగోసారి వచ్చినప్పుడు ఇస్తాలేమ్మ అను
ఆ అదే చెప్తా వాళ్ళమ్మా చెప్పనులే నువ్వు నువ్వు ఇచ్చినట్లు చెప్పను పొయినాని జ తలే ఊరికే అన్న దానికి పెద్ద దానికి ఇచ్చి చిన్న దానికి నేను తేచ్చాలే కొత్తది అదేనే రెండీటికి ఆర్డర్ ఇచ్చేసే పవోన్టు ఆ హు మా అమకు డ్యూటీలు ఎక్కువ అయిపెనయంట ఆదివారం కూడా సరిగ్గ లేదు. వెంట పాపం నాకు కంపెనీలో వర్క్ ఎక్కువైన్ది అని బాధపడేక్క
ఉహు
పని ఎక్కువై పోతంది అన్నకి చెప్పే
అ
నుకు బ్యాగు అడుగుతంది బాటిల్ నువ్ ఎత్తుకొని పో నువ్ బ్యాగ దానికి ఇచ్చత వస్తారంట లీవులకు ఈ సారి చిన్నది కూడా ఈడే ఉంటుందంట నువ్వు రా వరకు చూసుకుందవు దాన్ని ఎప్పుడు ఫైదాదా చూస్త కుంటారు మీరు
ఉమ్
నేనుంటా ఇ సార్ నన్ను చూసుకోవాల అక్క
అంటే అది వస్తుందంటు నా అంటే రేగాక రావం నా
ఉమ్
అయక్కా రాధ్అంటానా
వచ్చి వదిలేసి పోతుందంట ఇద్దరిని ఆడొ ఒగరినీ ఇడో ఒగారిని
హు ఉమ్
కూరళ్లు ఉంటాయి కదా పిల్లొలకు లీవులు ఉన్న రోజులు వాళ్ళు ఇడే సారంటా ఆ లీవులు ఉనాను ఇంట్లో నీ పిల్లోలు ఇద్దరు ఆడొగురు ఇడొగురు ఉంటారంట దాన్ని దయాల పొలలు బాగా చూసుకోరంట అంతటితో నేను ఈడే ఉంటాన అక్క మీ దగ్గర అక్క నన్ను బాగా చూసుకుంటుంది. అని పట్టింది అధి వాళ్ళమ్మేమో ఇది ఉ ఉండలేదు ఎట్లా చేసేది ఈసారి ఉంటానని పట్టింది మీరు చూసుకుంటారా అని పట్టింది. ఏట్లో గట్ల ఉన్నాలో అట్లా చూసుకుందాం పాపం అదే రెండు రోజులు ఉంటే పోతది. రాని పెద్దదేమో ఆడ బాగుంటుంది చిన్నదానికి ఏ ఆడ ఉండని బుద్ధి పంటది వాళ్ళు నాన్నమా వాళ్ళు బాగా చూసుకోరంట.
ఉమ్
మాకు వాళ్ళ నాన్నమాకు మగబిడ్డ పుట్టలేదని దీని మీద ద్వేషం పెరిగిపోయింది ఏం చేద్దాం
ఉం
ఇంకా మీకు మళ్ళా ఎప్పుడులా లీవులు ఇచ్చేది
ఈలో ఎగ్జామ్స్ అయిపోతాయి ఆ తర్వాత ఇస్తారు
ఆ లే వాళ్ళకు కూడా ఏప్రిల్ లాస్ట్ లో అటి ఇస్తారు.
హు ఉమ్
ఎండాకాలం వచ్చాసే ఎండాల్ పెరిగి పాయా ఏం చేసేది మీకు అడ బాగానే ఉంటదిలే ఎండల్ పెరిగిన మీకు ఎండ అనిపించదు.
హా అవును
ఇంకా నానీ తీసుకోరాదని
ఇదే నాన్న ఇప్పుడే బయట బయ చింటుగాడ లక్కీగాడు అడుగుతున్నారు నిన్ను, అక్క ఎప్పుడొస్తుంది అక్కే ఎప్పుడొస్తుంది అని.
వాళ్ స్ స్కూల్ పోయినాక ఈరోజు
ఆ వద్దాన్నకనే ఈ కొంచసేపాటిలో వచ్చేస్తారేమో శనివారం శనివారం ఆవిడేళ్ళ పెట్టి మీకు ఉన్నప్పుడు ఇట్లా లేవు.
ఆ అవును ఎప్పుడుంత నో బ్యాగడే
ఉ అన్నీ పెటినారు ఊరోళ్ళు బాగా భోజనం బా బా చేస్ పెడతారు. ఊర్లోలు మా బాగాచూసుకుంటందిలే గవర్నమెంట్ ఏం పిల్లల్ని. చదివిస్తోంది ముందర తీసుకపోయి.
ఉ
పారంంగరంచా ఉంటే ఇద్దరేంటికి వచ్చి పడతారు. ఇంకా ఏం చేస్ తాండ్రు ఏమీ వాళ్ళమ్మా ఎటుకోబయింది వస్తు ఉన్నా ఎడ్కో పోయిది
ఆ ఏదికిపోంది
ఆ క్కో వాళ్ళ చెల్లెల్ల వాళ్ళు ఇంటికి ఎడికో పోయినా ఊరికి పోతాన అక్క అని బాయ.
ఊహూ
సాయంత్రం వాస్ తాంది వాళ్ల మౌనిక వల ఇంట్. ఆ ఒకటి తీసుకున్న మా అందరూ బుక్ చేసుకుంటున్నారు గ్యాస్లు వాల్ ఓ టీపిల్ రాాల వాళ్ళలకు
ఉ
నాన్న బుజ్ చేసినడ అని నాన్న నచ్చి అడుగుతారు పోద్దా మత్తము ఎట్లేది మాకు రాలేద మాకు రాలేదే. మీరేవో తీసుకున్నారు అం టార్ అవి వాళ్ళకు బుక్ కావాలా నానేం చేస్తాడు అవి బుక్ కావాలా నానేం చేస్తా సారీ చెప్పు వామి కెమో వచ్చింది మీరేం పెట్టుకున్నారా ఇద్దరు. ఇంట్లో గ్యాస్ కొత్తది అని పెట్టినారు మన ఇరవై ఆరో తేదీకి అట్లా అయిపోతుంది. ఏమో ఈ రోజు కూడా బండి వచ్చిండే ఎవరికి పెద్దగా ఈయలేదంట గ్యాస్లు అయితే. ఆ లేదు ఇద్దరు పెట్టుకొనీ ప్రజల్ని ఇబ్ బ్బంది పెట్టేస్తున్నారూ ఈ గ్యాస్ లేంది చేయలేరు పాపం రా పాపమూ అందరం ఎట్లన్నా రాజక్కవ్వకు లేదు ఇప్పుడు గ్యాస్ అవ్వో చేసుకోలేదు. అందరము అందరము గట్టిగున్నాం కాబట్టి ఎట్ల ఓ ఒకటి చేసుకుంటాము. మీకు కాలేజీ లో గూడా ఏదో గ్యాసులు లేవని అన్నం కూడా కొంచెం తక్కువ పెడతా ఉన్నరంటనే.
ఉమ్ ఒక్కొ కూర రెండు కూరలు చేసే చోట ఒక్క కూరా అట్ల పెడుతున్నారు.
ఒక్కకూర అట్లా పెడుతున్నారంట అదే అన్నగట్లే పెడుతున్నారంటా.
ఉమ్ వే చేయరు దోశలు, చపాతీలు అలాంటివి ఏం చెయరు.
ఊ ఎలాగూ వదలట్ లేం కదా కొన్నాళ్ళు తినండి. ఏంచేద్దాం. ఇగ ఏవో ఒకటి. మన మందరం ఇట్లా వడ్డన చేస్ కోవచ్చు ఆ అవ్వో పాపం మా యమ్మా ఏం కట్టలు తెచ్ కోలేదు పొయ్యిమంట ఏసుకోలేదు. ఆమె మూడు రోజుల నుంచి గ్యాసే లేదు, మన ఇంటికాడే పెట్టింది తిరగతాంది. గ్యాస్ బండి వచ్చినప్పుడల్లా వచ్చింది వెళ్ళిపో
ఆహా రెండు గ్యాస్లు లేవా క్కరా
కానీ ఇంకొంచము ఉందంటే అదే అయిపోత్ తుందంటా ఉండేదేం పెట్టుకోన్ తాగేవ రెండే ఆమె కైపోతే మ ళ్ళా ఏడా ఎట్లా ఇబ్బందీ అని. ముందే పట్ పెట్టుకొని ఉంటే సరిపోయే. ఆ అమ్మాయ్ అయిపోయే ముందు పట్కుంటుందీ. ఇంట్లో పెట్టుకోవాలంట్ టైమ్ భయమూ.
ఇప్పుడు ఈ లేదు లే వాళ్ళ కావాల్సినదానికి ఏం తక్కువ ఉండయీ.
హ్మ్ పల్లెల్లోనే ఎట్లా ఒకటి అడ్జస్ట్ అయిత రూ టౌన్లలో ఎట్లా అని వాళ్ళు టౌన్లలో వాళ్ళకి పెట్టింటారు పల్లల్లో ఏదో రెండు పుల్లలు వేసుకోనిన్నా చేసుకుంటారాని న్నాన్నా అదేదో రైస్ కుక్కర్లో కూర కూడా చేస్ సరేడి అది ఎట్లా మాకు తెలీదు
చేస్తారులే హస్పిటల్
ఆ అదే రమాాలే అక్కని పొద్దున్న రైస్ కుక్కర్ లో కూర కూడా చేస్తారంట అక్క ఎట్లన్నా తెలుసుకొని ఇంకా అట్లనే చేసుకోవాల అని
ఏం బండదంట కానీ
అట్ల జేయర్లేఇంగా ఏమన్నా గ్యాస్ ఇబ్బంది వస్తేరైస్ కుక్కర్ లో బోసి తిరగమాత బెట్టెయండి ఇలా
అవి కూడా ఉంటాయి ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉంటాయి ఇండక్షన్ స్టవ్ని కరెంట్ తోఎవర్ క్ అవుతుందది ఆ అవి వస్
మనకు ఏమి ఎట్లా ఉన్న కట్ అట్లు ఉన్నాయి ఏదో చిన్న పొయ్యి మంటేసుకుంటా రమాదేవక్కకు గ్యాస్ లేకుంటే ఇబ్బందే ఆమెకు ఏడా పొయ్యి లేదు పొయ్యి పెట్టుకునే కి మార్గం లేదు ఆమెకు హ్మ్ మనకే చిన్నగా పొయ్యి ముంది ను చేసేసుకుండేది ఇది మళ్ళా స్టవ్లు కుక్కర్ లో ఏమనా చాకరావు కట్లే పొయ్యి మీనే చేసుకుంటా వస్తా హ్మ్
ఆ
హలో ఇనబడడంల ఏం అయిందో చెప్పు
లాంటి
ఉంది పా పమాయమ్మ కట్టలు తెచ్చుకొని అంత చేసుకుని అంత ఏడుంది హ్మ్ ఎవరైనా కట్టలన్న తెచ్చిస్తే చేసుకుంటది ఎవరు తెచ్చిస్తారు వదిన గారు ఒక్కరు పట్టించుకోరు ఇంక నేను తెచ్చిలా తెచ్చిస్తే
హ్మ్
ఇంకేమ్మ అయితే ఉండేద పని ఉంది ఉంటా మళ్ళా చేస్ టలే
ఆ